ఆ ఎళ్లినం
సరళక్క దిగతాది
ఒత్తనం
ఏం కూర
పప్పు వండినం ఇంకా రాలిపోయింద పత్తి పప్పు పప్పు ఏ లేగలె వద్దురా ఇంగా ఆమెకు పెళ్ళి కావాలని ఒకటే గొల గొల చేస్తాంది
ఆ
ఎ ఇగ అర్జెంట్ అవసరం ఉండి సెల్ వట్టుకొని వత్తన్నా
ఆ హ ములుగు దీసుకుపోతా అని జెప్పక పొయ్యినావ్
తీసకబొతన్న అన్న ములుగు గాని ఇంగ ములుగు దీసక పోయిన పగలంతా ఖాళీ గనే ఉంటాంది
ఆ
ఏ ఆస్టల్లో పిల్లలు రాలేదంట వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పోతలేరారంట పో మమ్మీ అంట పిల్లలు ఎవరు పోతలేరుంట అంటంది
ఆ
ఇంగా ఏం జేయాలి ఇంగ నిమ్మళంగా దోల్డమె ఎట్టో అట్ట బతిలాడి సెల్లు వట్టికొచ్చిన
ఆహా
ఊ అంది బచ్చలి ఆకు ఒక టమాటా
ఆహా
షాప్ ఓపెనింగ్ చేసిందని నిన్న మధ్యాహ్నం పిలిచింది సాయంత్రం చేత్తాను అని
ఆ ఇయల సాయంత్రం ఆ నిన్న సాయంత్రం ఆ
ఇయాల నిన్న అయిపెయింది
అయిపోయింద మరి వొచ్చినవా
రాలా
ఎందుకు మరి రామ్ పోయినవా ఏదో ఒకటి కొనవా
కొందాం ఏం గొంటామ్ వాట్ల్ బాట్ల్ కొనాల్సిందే చెస్ఫల
ఆ
పండ్లు కొనాల్సిందే
అహ మాక్కొంటవా మందు
ఆ
కొనాల్సిందే అమ్మ కొంటే మంచిగుంటాయిపో కొంచెం అదేదో ఆ అవును
ఏంజేత్తాం మరిగ మందు కొనుకోనన్న దాగు దొడ్డైతే కోచ్నవు
మ్మ్ అదే పని జెయాలి
మ్మ్
మ్మ్
ఏ ములుగు బొయిగ అయయ్యే సామాన్ దేవాలేె
సామాన్ దెత్తావా
తేవాల్రా ఆ నూనె అసలు ఏవీ లెవ్వంటాంది, ఆ నూనె దెద్దామంటే మరి ఆ నూనె మూడు రొండొందలు చిల్లరున్నది మాములు తీసుకపో మమ్మీ ఇంగ ఆ జుట్టు కూడా అట్నే ఉంది గదా అని నేనంటాన్నా.
మ్మ్
మరిగా జూడాలి
అ ఇంకత్త సరళతత్తనా ఉన్నది అత్తలేదేమో ఇంక లేటయిద మరి వచ్చు
ఏమైంది ఒక్కడే వత్తాండుగా మన్
ఒక్కడే అత్తాండు
అదే అదే క్యాన్సలాన్నంగా క్యాన్ అ నిమ్మలాంగా వత్తు లేర నీరజ్
ఆ అది నీళ్ళుగడతారు గదా ఈనకనాడ్
ఆ నీలుగడ్తాండ్రా ఊహు
తోటకు నీళుగడతార్రు
మరయి ఎప్పుడు కోపిత్తరే ఇప్పుడు తోటకు నీళ్ళు గడితే
అవి ఇప్పుడెందుకు గోపిత్తది ఇంగ అవుతది వారం రోలు గేడింగు శిరాణయం అయిపోద్దా
అంతేనా
సింగల్ పట్టి గడతా లేద త్రీ ఫోర్ వన్ కదే గడతారట
మ్మ్ సింగల్ పట్ టి గూడా రొండు రోలు ఆగాలి ఎందుకంటే అవి కొంచెం అటోఇటో ఉన్నాయి గదా
ఆ అదే అదే చెప్పు
మరి అప్పు రిపిన్ చేసినావ అప్పు
చేసిన
ఏంటి టిఫిన్ చేసినవు నావా
దోశ
చలా రా అరి ఆ
ఇంకా అప్పటికి ఇంకా ఆమె లేచి పోసుకోమండి ఆమె పోసుకుంటదా బోతు కొదుగా క ఆడ బో అ ఆడ పెట్టి వచ్చిన తొందరగా పోవాలి తొందర తొందరగా పని చేసుకొని ములుగు ఎస్తా ఇక ఆమెకు ప్రశాంతంగా ఉంటది నాకు ప్రశాంతం ములుగో ములుగో ములుగో సావదం చెవులు ముతందిరా
ఏం కొంటది అంతగానూ
ఏం కొంటాడంట అంటే నూనెలుంట సబ్బులుంట ఈ మా అసలు ఏందో ఎప్పుడు తగ్గింతో ముక్కుంటే ఆ సబ్బు రుద్దుతాంది ఇంట్లో సబ్బు వాడమా అంటే మీ సబ్బు నేను వాడడాన్ని నలాగైతా అంటాదిరా
ఏన్ సబ్ ఈ వేస్టేజ్ కంపెనీ దేనా
కాదు సంతూరు గోల్డు
దా
ఆ మదఐతేేనే వాదుతా లేకపోతే వాడది అట ఆ
నానతది కాదా వట్టిగానే
ఆ అది నానిపోదు మంచినే ఉంటది మనషినే ఉంట అది మనషిన నడుతదిలే
ఆహ
ఏ స్మెల్ కూడా మంచిగా వతుంది రా అది అందుకనే ఇప్పుడు డీ మార్ట్ పోవాలని నువ్వునకొచ్చు కొమ్మనీ అంటే అవి ఇన్నర్లు అవి కావాలంటది
ఆహ
ఏగాయన్నన్ని తిరుగుతానా ఆ ఆ
ఆహ
దాంట్లో పోయి ఇక పొంగన ఏడనే దిగి ఇ తీసుకొని ఇంకా డైరెక్ట్ ఆడిపోయి ఆ ఇ తీసుకొని ఏమా
మరి ఇన్నర్లు అంటే అక్కడ పోవాల కదా మళ ఆమ్
అ మలీదెత్త ప్రస్తుతానికి ఇక ఏడా నాలుగో ఏమో తే రొండు పోగొట్టింది రొండు ఉంచింది ఇబ్బంది అయితుందట ఈ రెండు ఈ నాలుగు రోజులు ఉండుకొని ఉంచుకుంటే మంచిగా ఎం
హ మళ్ళ కొత్త అయి పడేసి ఇంగ కొత్తయి తీసుకున్నాం
ఆ అయి బడేషి మంచిగ
ఆమ్
వీళ్ళ వాయిస్ వినపడుతోంది నడువు ముందుకి
నేను అయి తీసుకుందాం అను ఉన్నవా ఆ తీసుకుందాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ వీళ్ళచ్చినాక కొత్తవి తీసుకుందాలే అని సప్పుడేక్ ఊకున్నా
ఏ కొత్తవి తీసుకోవాలి ఎందుకంటే ఈ ఈ మళ్ళీ ఆడి వాడి వాడి ఈడ ఇబ్బంది అవుతది అందుకే ఆగమ్మ అంటే అబ్బా నాకు ఇది రొండే ఉన్నయి ఇబ్బంది అయితుంది నేను ఉతికిన ఉతకున్నా నాకు కావాల్సిందే అంటంది
ఏ ఆన్లైన్ లో బుక్ చేస్ నాయి వట్టిగానే ఎల్సిపోతానాయి ఎందుకు కో డ్రయర్లు కూడా
ఓ గైగుడ బుక్ చేసినవా
మోన్న చేసిన ఎన్ని ఆరీటికి రెండు వందల ఇరవై ఓ ఏమో
ఆరిటిక అదే మురు
ఆ
కొంచం కొంచెం పెద్ద అయితేనే మన తీసుకోవాళ్ళ కాని చిన్నపొరగల్లకి పోవుడు వచ్చడు ఇయ్యే బెటరు
హ్మ్ ఆ ఏ అది ఎ మనం పోమ్ కదా అన్నట్టుగా మంచిగా తక్కువకు ఉన్నయ్ మంచిగనే అని బుక్ చేస్తే మంచిగ లెవ్వు ఎలిసిపో తాన్నయి వెస్ట్గా
కలర్ పోతాన్నయి
ఉ కలర్ పోయినయి మొత్తం కలర్ పోయినయి విలా రేషిక్ పోరు
ఉమ్
మల్ ఎట్లా ఎలా ఆహా ఎలాస్టిక్ ఇట్లా లూజ్ ఉండద్దు ఇట్లా మామూలుగా మీడియం సైజ్ ఉంటేనే కుంటార్ కొద్దిగా టైట్ ఉన్న లూజున్న వేసుకోంట్ ట్లేర్
అదే అదే ఉమ్ వాళ్ళయి వాళ్ళకై సెట్ అయితయి గానీ వాళ్ళని తీసుకపోవాల బట్టలకి దేనికి క అదె అద్
నిన్న ఇగ చెప్ ఊర్ వచేటప్ చెప్పులు పోయినాయంటే చెప్పులు చేర్ ఒక జత కొనిచ్చచ్చిండు ప్యార్ వాన్ చెప్పులు ఈమకేమో మా మాముూలు తెచ్చిండు ఆయనక్ తెచ్ కొనిచ్చచ్చిడు
ఈయ్ చెప్పులకే రెండు వందల యాభై రూపాయలు అయినాయి ఇద్దరు కలిపి
అయిత్ కాకుండా ఎట్లుంటాయి మరి
ఆడ ఏందో ప్లాస్టిక్ చెప్పులు తీసుకున్నర్ నూట ఎనభై రూపాయలు ఇవ ఎమ్ వంద రూపాయలేగాని
ఆ
ఏందో చిన్న చెప్పులు వంద రూపాయలు నూట ఎనభై అంట అవి ఉం టయ్ యి డయ యమ్ మల్ అలకే పోతుందా అ
ఐ ఏడ్ ఉంటాయి మరి
ఏ ఉండయి పో ఉంటాయి కానీ పోతాయి ఉందన్ చెప్ చెప్పుల్ అవి ఎన్ని జతలు కోనిచ్చినో టెన్త్ క్లాస్ వచ్చిన కంచేల్లి
ఇట్ట ఇట్టగాంగనే పడేత్తలేర్
ప్చ్
ఉమ్
పిన్ని ఎత్తలేద ఇగ ననే ఆహ్
ఆ మా య తక్కువై ర్ అన్నది
ఏంది టిరు
మల్గీ మళ్ళీ పెందల ఆడై మళ్లీ ఏమంటదో ఏమో
సునీతక్క అత్తలేదా ఇంక పెళ్ళైయి మా సునీత అక్క పద్మక్క సత్రల పెద్దామ్మ వీళ్ళందరూ వత్తలేరు కదా ఇంకా నా నా వ్యా
ఊ
వీళ్ళందరూ ఎప్పుడొత్తరో ఏందో ఇంకా మళ్ళా అది
పోతాండ్రు వెనుక వత్తమని దాని ఆహ
అది కంది పోనియా అన్నది అది కాందీ
అదిగంది మనమే ఎడపోతాం ఆహ
ఆహ నిన్న పికిరి ఇయాల పికరా అంటారు అట్లాని కాదు ఒక్కొక్క ఒక్ అదే కాని ఒకటి రెండు ఇయ్యమందం అనుకున్న ఇయ్యదు
ఆ పదకొండు ఒక మనిషి మందం ఈడ ఇవుతల దా దాంట్లో పీకలేదా దొయాలో
పీకినమ్ లేే కాని
ఏ ఇగ ఎపు
నిన్న ఇంటిరోలు కూడా పీకిరు ఆట
ఆహ
ఇంటిరోలు కూడా నిన్న రెండు ఎకరాలు పీకిరు ఆట సగం అయిపోయింది సగం ఉన్నదంట
ఉహూ
ఊహు
ఊహు
సరే అవ్వ ఉంటానా ఆ
ఆ సరే మరి